హలో
హలో
హలో
శిరీష అండి
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది
శిరీష గారా
అవునవును
ఆ
అ ఆ అంత బానే ఉన్నాం బాగున్నాం బాగున్నాం మీరు బాగున్నారా
అవునవును బాగానే ఉన్నాం అందరుూ బాగున్నాం మీరు
మేము మంచికున్నాం మా డాడీ నేను మా ఇంటి స్లాప్ పైన పసుపు ఈరోజు ఇరం తీస్తా అనుకున్నాం కాని గుర్తులేదు ఇప్పుడు ఎక్కినాం మీ ఎక్కి ఇప్పుడు తీస్తున్న ఇక
ఆ
పసుపుని ఏరుతున్నా ఏంటి
పసుపు ఏడ పెట్టి పెట్టిన్రూ
పసుపు స్లాప్ పైన ఆరేసిన
ఆహా పైన ఆహా ఏదో మీరు చేన్ లో పె వస్తారా అమ్ అంటున్నా చెన్లో పెడతారేమో పసుపు
చెన్ల పెట్టుడు కాదు
ఆ
పసుపుని మొన్న తవ్వినము
ఆ చెన్ల దే తవ్వి వేసిన్ల
తవ్వి ఆ తవ్వి వేసి పెరట్లో వేసి ఉంటు తవ్వినమూ తవ్వి మంచిగా కడిగి మ్మ్ తవ్వి వాటిని మ్మ్ మంచిగా కడుగుతారు
ఆ
అంటే ఇగా కొంచెం బాగా పెద్ద పెద్ద ముక్కలు ఉంటాయి కదా మంచిగా ఉడకబెట్టడం కోసము వాటిని మంచిగా పెద్ద పెద్ద పీసెస్ ఉంటే వాటిని కట్ చేస్తారు
అంటే ఏమన్నా ఏస్తారా వట్టి నీళ్ళలో అంటే ఇగ కట్ చేసి వట్టి నీళ్ళలో ఏమన్నా ఉప్ప అప్ప ఏమన్నా ఏస్తారా వట్టి నీళ్ళలో ఉడకబెడతారా ఏమన్నా ఏస్తారా
వట్టి నీళ్ళలోనే ఉడకబెడతాం హలో వట్టి వట్టి నీళ్ళలోనే ఉడకబెడతాం
ఓకే ఓకే ఉప్పు ఏమన్నా పప్పు అట్లా ఏమెయ్యారు అదే అదే పప్పు ఉప్పు ఏం వెయ్యరు కదా సరే సరే ఏం చేస్త సరే మరి
ఎయ్యరు
ఆరే ఏం చేస్తున్నారు తిన్నారా హ
తిన్నా తిన్నా అంటున్నా
అవునుగాని ఏం తిన్నారు అన్న అవునా
చిక్కుడుకాయ
ఓకే ఓకే చిక్కుడుకాయ
చిక్కుడుకాయ తిన్నా
హుమ్
ఆ ఈ ఇవి వీటిని మంచిగా వాష్ చేసి ఆ కడుగుడు ఉడక పెడతారు
మళ్లీ ఇప్పుడు కడగాలా ఆ మళ్ళీ మళ్ళీ కడగాలా అవి
కడగరు నేను చెప్పేది వింటారా వినరా
చెప్పండి చెప్పండి ఓ
హలో
హలో
ఫస్ట్ వాటిని ఉడకబెడతారా కడిగి ఉడుకబేడతారు
అవును
కడిగుడకబెట్టిన తర్వాత వాటికి మనం డైలీ యూజ్ చే పసుపుంటద ఆ పసుపుని మంచి గా రాస్తారు దీనికి
అహ మళ్ళీ
ఇగ తరువాత ఆరబెట్టడమే ఆ ఇ పసుపుకి ఆ పాసు ఇదే పసుపురాస్తారు
అట్లా ఎందు అంటే లేకుండా తయారు కాదా పసుపు
అంటే ఇవి లే అంటే ఇవి బాగా హలో
హ హలో వింటున్నా చెప్పు చెప్పండి చెప్పండి వి టున్నా
ఇవి ఇట్లనే ఇట్లనే ఆరబెట్టినయి ఇట్లనే అరబేడితే
అవును
హలో
హలో
ఇట్లనే ఆరబెడితే ఇవి మొత్తము ఎండి బ్లాక్ అయిపోతయి
ఆ హ
అందుకోసం మనీ అందుకోసమని వీటికి పసు పసుపు రాస్తారు పసుపు రాసి ఆరాబేడితే పసుపు రాస్తరు పసుపు రాసి అరబెడితే అదే కలర్ తోని మళ్ళీ మంచిగా బ్లాక్ పసుపు వస్తుంది ఈ మంచిగా పసుపు కలర్ పసుపస్తది
ఓకే ఓకే అర్థమైంది మళ్లీ వాటికే పసుపేయ్యాలి ఇంక మరి అమ్మ వాళ్ళు డాడీ వాళ్ళు ఏం చేస్తున్నరు హలో హలో హలో హలో హలో హలొ హలో హలో
ఆ
హలో ఏమైంది వినబడతలేదు
వినిపిస్ వినిపిస్ తలేదు వాయిస్
అదే అదే నేను ఇట్ నుంచి హలో హలో అన్ టున్నా మీరు అటు నుంచి హలో నాకేం వినబడతలేదు కట్ అయిందేమో అన్ చూస్తున్న. హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో ఏమయిందండి వినబడతలేదు హలో హలో హలో మాట్లాడుతున్నారా హలో హలో హల్లో